ఆ హలో అది ఓకే అయితే అందుకోసం అప్పటి నుంచి ఇంక నేను దిండు వేసుకో ను అమ్మకు చూపించిన కాంచి
ఆ మా అమ్మ కూడా ఆ మధ్యాహ్నం చేసుకుంటనే అమ్మ కూడ మానేసింది తలకింద దిండు ఉండదు అమ్మకు కూడా అమ్మకు దిండేసుకోదు దిండేసుకోవద్దని చెప్పిల్లు కానీ ఇంకే ఈ సైడ్ మీద పడుకున్నప్పుడు తలా బెండ్ అవుతది మేడకు భుజం కంటే తల బెండ్ అవుతుంది
ఆ ఇంకా అట్లాంటప్పుడు
పెండ కొండ దాన దా అంతవరకైనా ఉండాలి కానీ ఎల్లకిళ్ళ పడుకోవద్దని నిద్రపోయినక మనకు తెలీదు కదా అది వెల్లకిల్ల ఉన్నమా సైడ్ తిరిగి ఉన్నమా అట్ల ఇంకేందంటే ఇప్పుడు మీ కున్నప్పుడు మోకాల కింద ఎత్తు కంపల్సరీ ఉండాలి సైడ్ మీద తిరిగినప్పుడు మోకాల మధ్యన దిండు ఉండాలి ఆ ఇయన్నీ ఏదైనా నిద్ర పోయిన తర్వాత అది ఉంటదా అది అడ్డం వచ్చిందని దాన్ని తన్ని పడేస్తవ్
ఏందో అన్ని అవును అసలు అన్ని జబ్బులు రో గాలు కానీ వస్తున్న సమస్యలన్నీ పెద్ద పెద్ద పెద్ద వాటితో మొదలవ్వట్లేదు ఎక్కడో ఒక కాడ ఒక చిన్న చిన్న సమస్య తోటి మొదలయ్యి అదోక పెద్ద సమస్యకు దారితీస్తుంది
అంటే దానంతట అదే పోతదని చెప్పేసి నిర్లక్ష్యం కదా అది ఏందంటే వచ్చింది కదా పోతుందిరా అదే పోతదిలే ఇప్పుడు మనకు చిన్న తలనొప్పి జ్వరం వచ్చింది అనుకోండి అదే తగ్గిపోతదిలే అని వదిలేస్తాం రెండు మూడు రోజులు వదిలేస్తాం అదే ఏమైతది అంటే ఇమ్యూనిటీ లెవెల్స్ మొత్తం మన లోపల ఉన్న ఇమ్యూనిటీ మొత్తం తొక్కేస్తది తొక్కేసి తొక్కేసి ఎక్కువ చేస్తే ఆఖరికి హాస్పిటల్ తీసుకెళ్ళే వరకు తీసుకెళ్తది వెళ్ళాలి వాడితో పొడి ప్పించుకోవాలి డబ్బులు ఇవ్వాల్సింది రావాలి అదేంటో మాముూలుగా మన మామూలుగా డోలో ట్యాబ్లెట్లో ఏ ఏమన్నా తెచ్చుకుంటే తగ్గదు మల్ల అక్కడికి వెళ్లి ఆడ ఎల్లి తర్వాత మళ్ళా వాళ్ళు అవే ఇస్తరు కాకపోతే అందులో యాంటీ బయోటిక్ కూడా ఆ అప్పుడు తగ్గుతది ఇంకా డబ్బులు వదిలేసుకుంటే కానీ పోదు
అంతే చేతిలో వెయ్యి రూపాయలు వదులుతే కానీ పోదు
అమ్మో నాకైతే నాలుగైదు సంవత్సరాలకు ఒకసారి వస్తదండి జ్వరం రాదు చాలా ఎప్పుడు రెగ్యులర్ వచ్చేది తలనొప్పి ఒక్కటే వస్తది ఇంకేది రాదు ఏ ప్రాబ్లమ్స్ లేవు నాకు ఉ కాకపోతే జీవితకాలం సరిపోను ప్రాబ్లం ఒకటే వచ్చింది అంతే నడుంనొప్పి కానీ ఏ ప్రాబ్లమ్స్ రాదు ఇక వస్తే నాలుగైదు సంవత్సరాలకు ఖచ్చితంగా మూడు సంవత్సరాల గ్యాప్ ఉంటది లేదంటే నాలుగు సంవత్సరలకు జ్వరం వస్తే అప్పుడన్న వచ్చేస్తది తలనొప్పి తగ్గు జ్వరము ఒళ్ళు నొప్పులు అన్ని అటాకు ఒకటేసారి వారం రోజులు పది రోజులు పడుకోబెట్టేసి ఇగ వెళ్ళిపోతది అప్పుడు కూడా నేను పడుకునే బెడ్ మీద పడుకుని రెస్ట్ తీసుకోవడం ఉండదు సినిమాలు పెట్టుకోవడం పాటలు పెట్టుకోవడం గట్టిగా సౌండ్ నాకు పాటలు సినిమాలాం కొంచ్సేపు ఇంట్రస్ట్గ చూస్ స్త ఎక్కువా హర్రర్ మూవీస్, ఆక్షన్ మూవీసు. అవీ
తే మర్చిపోతం అన్నీ, ప్రశాంతంగ అన్నీ.
ఆ హోమ్ థియేటర్ తయారు చేసుకున్న నేనే క్రియేట్ చేసుకుని నేనే తయారు చేసుకొని ఉన్ననూ. ఇగా అందులో పెట్టుకుంటనూ. ఫుల్గా స్పీకర్ కేబల్లు, ఫుల్లు సౌండ్ పెట్టుకుంటను హర్రర్ మూవీస్. అవి పెట్టుకొనీ. ఇంట్లో ఎవ్వరు లేకపోతే నేను పెద్ద సౌండ్ పెట్టుకొని సినిమాలు చూసుకుంటా. కాపోతే మా ఓనర్ వాళ్ళు పక్కనే ఉంటరు. ఇగ వాళ్ళు ఎక్కడ అబ్జక్షన్ చేస్తరని చెప్పేసి ఒకసారి ఏదైనా ఉంటా గానీ. మా ఓనోర్ల కంటే బయట వాళ్ళకు నొప్ ప్పి వస్తుంది. ఏ ఎదురింటి వాళ్ళకి, పక్కింటి వాళ్
ఎప్పుడైనా అంతే వాళ్ళకే ఉంటది నొప్పి. ఓనరోడు గూడ సప్
నే అసల్ పెట్టనే పెట్టనూ. పెట్టను గూడ పెట్టన్ చాలా తగ్గిచేశాను ఒకప్పుడయితే ఇల్లు పేలుపోయే సౌండ్ పెట్టుకునేది. ఇక ఊర్ ఊరికే ఇంటి పిచ్చుకోటం అని చెప్పేశి తగ్గిచేశాన్. చూడ్డం గూడ చూడట్లేదు అది వాడక పాడైపోయింది నా ఎటైనా నీళ్ళు చ్చేవరండి. ఎంతో ఇష్టంగా కొనుకున్నాను థర్టీ ఫైవ్ థౌజండ్ పెట్టి. మూడు సార్లు పెట్టుకున్నాను ఈ వాడకా ఓసారి పీచ్ బోర్డు పోయింది, ఓసారేమో ఐసీలు పొయినయి. మొన్నా ముంబైకి పంపియ్యాల్ సొ ఢిల్లీకి పంపియ్యాల్సి వచ్చింది దాన్ని రిపేయిర్కి ఇక్కడ లేదు దాని సర్వీస్ సెంటరు.
అబ్బా
అక్కడే చేస్తరు. అది అక్కడకు పంపియ్యాల అక్కడక్ పంపీయనికి పన్నెండు వందలు మళ్ళా రానికి పన్నెండు వందలు ఆడసర్ ర్వీస్ ఛార్జ్ పదిహేన్ నాలుగు వేయిల్
సరి పోయింది.
వాళ్ళ సర్వీస్ ఛార్జ్ నాలుగు వేలు అంటా. ఆ మేం సరిపోయిందిలే బాబు అని చెప్పిశి శి దాన్నే ఏం చెప్పి లేకపోతే పక్కన పెట్టేసుంట. ఇప్పుడ్ డబ్బుల్ లేవు దాన్ని ఇప్పుడు పెట్టుకొని చేశేది ఈ ఇంట్లో పవర్ సప్లై ఎక్కువస్తుంది. కావల్సిన యూనిట్స్ కంటే అది టూ తౌసండ్ ఫిఫ్టీ వాట్స కావాల్సిందనుకో త్రీ హండ్రెడ్ వాట్స వస్తుంది. దానికి మళ్ళ స్టెప్లైజర్ కావాల, స్టెప్లైజర్ ఒక త్రీ ఫోర్ థౌసనో, ఫైవ్ థౌసనో ఉంది. ఇగ ఖర్చు ఎక్కువ ఉంది. సర్లే ఇప్పుడు ఉన్న దాంట్లో ఉన్న టీవీలోన చూస్తే అయిపోద్దిలే అని చెప్పేశి మరి దాన్ని పక్కన పాడేశి దాని జోలికి వెళ్ళట్లేద్. పాత హోమ్ థియేటర్ ఉంది దాంతోటే వాడుకుంటున్నాం. ఇలాంటియి ఇంట్లో ఉంట్ టే బోరు కొట్ది లేదంటే అమ్మతో పాటు ఆ సీరియల్లు ఆ ఏడు తర్వాత్ ఎనిమిది తర్వాత సీరియల్ స్టార్ట్ అయిపోతే ఆమెతోపాటు కూసొని సీరియల్లు.
పైనా చాలా చాలా అంటే పెద్దాయనా. దగ్గ్ గ్గర దగ్గరా ఆ నాకు తెల్శీ ఒక్క ఎయిటీ దాకుంటాయి ఆయన ఎయిటీ ప్లస్సు ఉంటాయి. అయితే నేను అంటే ఇప్పుడు మేము మెయిన్ రోడ్డు మీదికి వచ్చినం అనమాటా. ఇది వరక్ కు మేము అల్కాపూర్ కాలనీ అని కాలనీ లోపల ఉండేది. నల్గొండకు వచ్చినప్పటి నుంచీ ఆ పెద్దాయన దగ్గరే నేను కూరగాయలూ, బొప్పాయి పండు, తోట కూరా, గోంగూరా ఇవన్నీ నేను ఆయన దగ్గరే పర్చేస్ చేశేది. అయితే మేము అక్కడి నుంచి వచ్చేశి చింత ఆయన దగ్గర ఎవ్వరు కొనకపోయేది అ ఎందుకంటే అందరూ మార్కెట్కెళ్ళి తెచ్చుకునేది. కానీ నేన్ మాత్రం ఆయన కాడ ఖచ్చ్ చ్చితంగా మూడు నాలుగు రకాలైనా ఆయనా, ఆయన ఇంట్లో పండిచ్చేవాడూ. మంచిగ నీట్ గా కడుక్కోని కూ గోంగూర మట్టి గిన ఉండేది గాదు మంచిగ్ కట్టలు కట్టుకొని వచ్చేటోడు. మెంతుకూరా ఆ బీరకాయి, సొరకాయి, బెండకాయి టమాటా. అన్నీ ఆయన ముందే ఇంటికాడా. పావుకిిలా, అరకిలా అని ముందే కవర్లల్ల కట్టుకొని వచ్చేది. ముసలాయన ఏదన్నా బాగలేకపోతే అద్ తీశేశిది బాగున్నాయి మాత్రమే తూకంలో పెట్టుకొని వచ్చేది. నాకెందుకో ఆయనను చూసి అప్పుడేమో చ్చిదంటే ఇప్పుడు దగ్గర దగ్గర నల్గొండకొచ్చి మేము పదహారు సంవత్సరాలంటే ఆయన దగ్గర నేను దాదాపుగా పన్నెండు ప పన్నెండేళ్ళు కాదులేగాని ఒ తొమ్మిది పది సంవత్సరాలు ఆయన దగ్గర కూరకాయలు కోన్నాం. అయితే ఆయన ఇ ఇప్పటికి కూడా సైకిల్ మీదకె త్తుకొని కూరగాయలు అమ్ముకోవడానికి పోతుండిప్పుడు
ఆయన ఓపిక
ఎనభై సంవత్సరాల వయసు ఎనక గోంగుర కట్టలున్నాయ్. ఇగ ఇల్లిల్లు తిరిగి అమ్ముతాడా లేకపోతే ఒకటే సారేవరైనా అమ్మేటోళ్ళు ఉంటే వాళ్ళ కాడికి పోయిస్తాడో తెల్వదు ఇప్పుడు పోతుండు
ఇగ వాళ్ళంటే అప్పుడు వాళ్ళప్పట్లో కొంచెం గట్టి తిండితిన్నారు గనక ఇక వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలుగుతున్నారండి. రాగిజావా అంబలి ముద్దలు వాళ్ళు జొన్న రొట్టెలు తైదలన్ని తిన్న మనుషులు వాళ్ళు గట్టి మనుషులు వాళ్ళు కష్టం చేసుకొనే రైతులు గ గట్టిగా పని చేసుకునేది పాపం అప్పుడు తినేది కూడా వాళ్ళు ఇప్పుడు మనం తినలేము ఆ కష్టము చేయలేము. తి తింటేనే చచ్చిపోతామిప్పుడు
స్ తింటే అవును గట్టికి తింటేనే సత్తామ్. అది మాత్రం నిజమే.
తింటేనే చచ్చిపోతాం మనమింగ కష్టం చేయాల్సిన అవసరమే లేదు.
మరే
ఆ అంత గట్టితనం మన దగ్గర రాదు అంత ఆయిష్షు కూడా మనకు లేదులేండి నలభై యాభై ట్లాగు సాగు వందేళ్ళ జీవితం అయిపోయింది మనిషికి
అయితే ఆయన ఇంకా ఉంటాడండి. ఆయనకేదైనా జరగకూడని ప్రమాదం జరిగితే తప్ప అదర్ వైజ్ ఆయనింకా పదేళ్ళ కడ గట్టిగ బతుకుతాడు. య ఇప్పుడు మాకు ఎదురుగడ్డ ఎదురుగడ్డ అండి మాకు అటు మాకు ఇప్పుడు బ్యా ప్ ముందుకెళ్లే కొద్దీ ఆ ఎదురుగడ్డ సైకిల్ నడుస్తుంటేనే కాళ్లు నొప్పులు వస్తాయి ఇంక అట్లాంటిది ఆయన సైకిల్ తొక్కుతుండు ఎదురుగడ్డ
అవునవును.
జిలా
అవును. పోన్లేదు భగవంతుడు ఆయనకు మంచి చేస్తడు పట్టండి ఏమంత కష్టం
ఆ మంచిగుండాలనే ఆయన మె ఏమో మరిగా ఎప్పుడు నేను ఆయన సొంత విషయాలడిగే ది కాదు. బహుసా ఆయన
కొందరి ఉన్నా కూడా కొందరు ఉన్నా కూడా డిపెండ్ అవ్వర్లేండి పాప పం. వాళ్ళకేదో సంపాదించి పెట్టాము వాళ్ళ బాధ్యత తెచ్చుకున్నాము. మా బాధ్యత దెచ్చుకు వాళ్ళు మాకు పెట్టాలి ఆ ఎందుకంటే కొందరు ఈ వాతావర ణం. ఉంటది కద దేనికైతే అలవాటై ఉంటారో అక్కడి నుంచి పక్కకెళ్ళలేరు ఉండలేరు కష్టం వాళ్ళకి ఇబ్బందిగాగా ఇది అవుతారు వాళ్ళు ఆ ఇబ్బంది వాళ్ళకి ఇరు అంటే ఉండలేరు అక్కడ కొత్త ఇది వదిలేసుకొని వాళ్ళకి ఏంటంటే సరే మనం తిన్ని కుంటది వాళ్ళ పెద్ద ఆశపడరు రెండు పూటలు తిండికి చాలు అక్కడ ఉన్న ఏదోచ్చినాయ్. లవ్ బతుకుంటే తన మీద ఆధారపడే భార్య ఉంటే ఎంతో ఎంతామే ప్రేమగైతే వొండుత్ అంత తినేసి అటుగా సాయంత్రం అట్ల బయట కూర్చొని ఆరుగు మీద కూర్చొని ముచ్చట్లు పెట్టుప కొని అక్కడ పడుకుంటారు అయిపోయింది.
అదే ఆయన అప్పుడు నేనడిగిన నువ్వు ఏడ పండిస్తావు మీ తోటలోనా శల్కల్ అంటే అంటే ఇక శల్కా ఇల్లు మాకు ఒక్కటేనమ్మా మాకు ఇంటి చుట్టూ జాగు ఉంటది. మంచిగా ఆన్నే పండించుకుట్టా అనన్నడు అప్పుడాయన
నిజాను కూడా అండి ఇప్పుడు ఒక్కటి చెప్పొచ్చా ఇప్పుడు మనకంటూ సొంతం ఇల్లు ఉందను పైన డాబ ఉంది అనుకోండి అందులోనే మొత్తం ఇంటి చుట్టూ ఒక ఆ నాలుగు ఫీట్లు మూడు ఫీట్లు అట్లా ఇటుకెతోటి అలా చుట్టూతో కట్టేసుకొని మంచి మట్టి వేసుకొని ఓన్లీ మన వరకే పనలు కురగాల మన ఇంట్ల వరకు
అయ్యో అసలు విద్య దాక ఎందుకండి అసలు నాకు మొక్కలు పెంచడం అన్నా కూరగాయలు పెంచడం అన్నా పండ్ల పండ్ల మొక్కలు వయడం అన్నా నాకెంతో ఇష్టం నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్న అన్ని రోజులు రకరకాల ఆ
మా ఇంటి మీద ఓనర్ ఆన్టి పెడుతుంటది ఓనర్ కానీ ఇక్కడ ఏ చెట్టు పెట్టిన చచ్చిపోతుంది ఆవిడ ఏది పెట్టినా కూడా చచ్చి పొద్లాకంటే పొల్యూషన్ పక్కనే కంపెనీలు ఉన్నాయి
అబో
ఆ కంపెనీలు ఉన్నాయిక అది వాళ్ళు ఎంత ఇసం గాలిలో నుంచి వస్తా ఉంటది వాటర్ లో కల్పిచ అయిపోతా ఉంటది అందుకే ఇక్కడ మాకు మాకు ఇక్కడ అందుకే జుట్టటు ఎక్కు ఊడిపోత హైదరాబాద్ ఇప్పుడు ఊర్లో ఉన్న వాళ్ళ జుట్టు గట్టిగా ఉంటుంది కానీ ఇక్కడ రాగానే ఊడిపోవటం మొదలు పెడుతుంది ఈగ ఆ మీద టమాటో మహా అంటే ఆ టమాటోలు పండుతాయమో అది కూడా చిన్న చిన్నగా అవుతాయి అవి ఒక సైజు రావు పెరు మ
అదే పులిపోతే అవును
వాడు కరెక్ట్ గా ఇది ఉండదు
మా అమ్మ వాళ్ళ ఇంట్లో నా పెళ్లి కాక ముందు ఉన్నప్పుడు మా పెళ్లిగాక ముందు ఉన్నప్పుడు అమ్మ ఎప్పుడైనా కొంచ మే పెద్ద పిల్లల అవుతున్నాం నైన్త్ టెన్త్ అట్లా వస్తుంది సెలవులు వచ్చినాయి అంటే అమ్మాయి ఏం చేసేదింటే వీళ్ళలకు మార్కెట్ క వెలి కూరగాయలు కొను క్క రావడం వీళ్ళకి గెలవాలని అమ్మ అప్పట్లో ఎంతండి వంద రూపాయలు పట్టుకని వెళ్తే బుట్టలు కూరగాయలు వచ్చేది మా అమ్మ రానిపోను ఒక ఐద అప్పు అట్లా ఐదు రూపాయల ఆటో చార్జ్ అమ్మా రానుపోని ఇరవై రూపాయల ఆటో చార్జ్ పెట్టుకో ఈ పుట్టటింట కూరగాయలు తెప్ అంటే నేనే వెళ్ళి తెచ్చేదండి ఆ కూరగాయలు తెచ్చ వచ్చేటప్పుడు ఏం చేసేదంటే ఈ ఫుట్పాత్ మీద ఈ కూరగాయలు కూరగాయల నారుమొక్కలు అమ్మేవాళ్ళు అయితే నేను కూరగాయల గింజలు నారు మొక్కలు క్క అమ్మేటోళ్ళు మాకి ఇంటి చుట కొంచెం పర్వాలేదు ఉన్నంత కాడకున్నా కొంచెం పర్లా మంచిగా పెట్టుకోవచ్చు చెట్లు అయితే నేను గోకరకాయ చెట్టు వంకాయ అదే కూకరకాయ మొక్కలు వంకాయ మొక్కలు టమాటా ఆ మళ్ళీ ఇది సొరతి ఈగ నేతి బీరకాయ ఆ చంబెడు మల్లె పూలు నాటు గులాబీలు కనకాంబ లు కరేపాకు పుదీనా ఆ కొత్తిమీర మల్లె పూలు అయితే నాలుగు రకాల మల్లెల చెట్లు అవన్నీ అదంతా అంతా నేనేసింది నేనుండండి ఈ రోజున ఇంట్లో కూరగాయలు పువ్వులు వినాయక చవితచ్చి ఆంటే మేం పెట్టు కోవడం కాకుండా చుట్టుపక్కల ఆడ వాళ్ళకి కూడా కద్దరితో కట్ చేసి ఇచ్చేది అది అవి అది నైట్ క్వీన్ అని చంబేడు మల్లె పూలు అంటారు అవి మళ్ళీ వినాయకుడికి అసలు కట్టి మెడలో వేస్తే ఆడ పూజ మీద కూర్చుంటే గుమ్మ గుమ్మ గుమ్మ గుమ్మ వాసన వచ్చేది ఆ అసలు ఆ బయట మందార పూలు గన్నేరు పూలు నేను పెళ్ళ అపో వచ్చినంత నాని నిచ్చితాడదాం అవ్వగానే మా రసాలండి మామిడి చెట్టు మా పెద్ద నాన్న విజయవాడ నుంచి తెస్తే తిని ఒట్టిగా అట్లా వేస్తే అది మలిచింది తీసుకొని వెళ్ళి నాటిన అసలు ఎంత పెద్ద చెట్టు అయినది కాలనీలో అందరు ఒక్కొక్కరు కాయే కేజీ కేజీ దూగేదండి ఒక పెద్ద టీవీ అట్ట పెట్టలో గడ్డి వేసి ఈ మ అందు బొంద వయకుండా మా నాన్న మందే ఇదురా ఉత్తగం మగ్గ పెడితేనే మంచిది అని మా నాన్న ఉత్తగం మగ్గ పెట్టేది అయితే బుట్టలు బుట్టలు కాలనీలు అందరికి పంచినాము ఆ చెట్టు కూడా ఆ కొంచెం చెదలు అట్ల వస్తే నేనే చూసుకునేది సున్నం కిరోసిన్ కలిపి ఆ చీపురు పట్టుకొని ఏషేది అట్లా ఆ చెట్టుని అంటే నేను సున్నము కిరోసిన్తో కలిపితే చెద పట్టదని వేసేదన్నమాట అంటే మామిడి చెట్టుకు బయట బయట మొదలు చుట్టూ చెదలు వస్తది కదా ఆ చెదలు వచ్చేస్తే ఇంకా చెట్టు కింద వేరు పురుగు దాకా వచ్చి చచ్చిపోద్ది చెట్టు అందుకని చేదలు రాకుండా అది వేసేది గుంతతవ్వి వేప పిండి అది మా నాన్న వేసేటోడు అట్లా ఆ చెట్టు